హలో
హలో
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరు బాగున్నారా
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు భోజనం అయిందా
బాగున్నామండి తిన్నాం మీరు తిన్నారా
తిన్నామండి ఇది ఇందాకె తిని పైన ఇట్ల వాకింగ్ చేస్తన్నం జస్ట్
అవునా ఏం తిన్నారండి ఏంటి స్పెషల్ ఇవ్వాల
ఇవ్వాల మాదా అండి ఎగ్ కర్రీ అండి మీది
మాది ఎగ్ ఫ్రై అండి ఇవ్వల ఫ్రైడే గదా శుక్రవారం గదా ఎగ్
డైలీ ఏం చేస్తారు ఇట్లా హ్యాబిట్స్ ఏమన్న ఉన్నాయా బైటికి పోవడం డ్రాయింగ్
రావడం
ఉమ్
అదే ఉంటదండి ఇగ డ్రాయింగ్స్ అంటారా మనం బైపీసి స్టూడెంట్స్ కాబట్టి ఇగ మ్ రికార్డ్స్ ఇచ్చినప్పుడు డ్రాయింగ్ చేయడం ఇంట్రెస్ట్ కొంచెం డ్రాయింగ్ మీద కాని ఉట్టప్పుడు జేయండి కార్డున్నప్పుడే డ్రాయింగ్సిగ
ఆ అన్ అదే అండి ఇగ అందులోనే టఫ్ టఫ్ ఉంటయ అవ్వేసేసరి కే టైమైపోతది
ఊ అవునండి అవి ఏయడం మస్తు ఇంట్రెస్టు ఇంట్రెస్ సొనే ఏస్తూంటా ఓకే
అవునండి ఇంకా అండి ఇట్ల బుక్సు జదవడం పాటల్ వినడం మూవీస్
ఈ బుక్సూ అంటే ఇగా డైలీ మనం చదువుకునే బుక్సు జదువుతాం ఇంక పాటలంటే హిందీ తెల్గు అన్ని పాటల్ వింటాను ఊ మీరండి మరి ఊ హిందీ వొచ్చండి తెలుగు వొచ్చ్
ఖాళిగనే ఎక్కువా క్రియేటివిటీ వీడియోల్ అన్నీ జూస్తాం గనీ ఎక్కువ వేం జేయ్యమ్ ఫోన్ జూస్తం కాలేజ్ వొయ్ రావడం ఏవైనా రాయడం వుంటే రాస్కొని ఇగ ఖాళిగనేే ఫోన్ జూస్తా ఫోన్ లో ఇట్లా గేమ్ లె తే బాగా ఆడడం ఇష్టం అండి బాగా ఆడుకుంటాం
అవునండి పజిల్ గేమూ ఇంక చనా టైప్స్ గేమ్సున్ టాయ్ అవి ఆడడం చానా ఇష్టం బావుంటాయ్ ఇంట్రెస్టింగా
నెట్టు లేకపోయినా లేకపోతే బోరు గొ ట్టినా ఏమైనా ఇగ గేమ్స్
అవునండి ఒక్కొక్క ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కలా ఉంటాయ్ బాగన్
అవునండి అవును అదే మంచిగా గేమ్స్ ఆడుకుంటా గూచ్చుంటే టైమే దెల్వది లెవెల్సుగుడ థౌజెన్ను కొంతమందైతే వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఆడుతారుగా కొంతమందికి అంత పిచ్చి ఉంటది ఆటలంటే
ఎల్ల కోట్ ట్లల్లో లేవ్ అబ్ చానా మంద్ ఆడ్తరు అందుకే గదండి ఇగమ్ గేమింగ్స్ మీద చానామ్ ఆసక్తి జూప్
ఉహు ప్లే స్టోర్ లో గూడా ఫస్టు కొన్నే కొన్ని మాత్రమే ఫేమస్ అయ్యేటివి టెంపుల్ రను ఇంకా ఇంకేదో ఒకటి ఆ ఇట్లా ఒక టూ టూనే బాగా మండి ఫోన్ లో జూస్తాం ఇప్పుడు మా బ్యాచు లగ్గర్నే ఒక్కొక్కరు ఫోన్ ఒక్కొక్క గేముంది ఒకరు వంట ఏసే గేమ్ ఆడుతరు ఒకరు పజీలు ఒకరు ఫ్లూట్ ఫ్రూట్సు గల్పడం ఒకళ్ టెంపుల్ రన్ను ఒకరికి కిచెన్ మేకవర అట్ల విన్ వెరైటీ వెరైటీ గేమ్స్ ఎవ్వరికి ఏది మ్ అందిగాన్ లూడో అయితే అందరి ఫోన్ లో ఉంటది ఇలా ఏ గేమ్ను బట్టి అట్ల అందరు ఇష్టమున్న గేమ్సు ఆడుకుంటుంటారండి
అవునండి ఇగ అన్ ఎవరు ఇష్టం వాళ్ళది కానీ అన్ని రగ్ కాళ గేమ్స్ ఇండోర్ అవుడ్డోర్ అన్ని ఆడాలి
అవునండిగా ఆవ్ బయట ఆడడం అంటే ఏం రావండి క్రికెట్ మాత్రం జూస్తా గంతే అండి
కబడ్డీ ఖోఖో ఏం రావ అండి
కబడ్డి స్కూల్లో ఆడుతుండండి బానే ఖోఖో గూడ ఆడుతాం కాలేజ్ లో అంతే అది గూడ ఎప్పుడో ఒకా ఒకప్పుడండి గంతే
అవునా ఇంకేం ఆడుకుంటు ఉంటారం అండి కాలేజ్ లో అప్పుడప్పుడు ఫ్రీ పీరియడ్ లి
బాగా అం బాగంటే ఇది లూడో ఆడతామండి ఇక సారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి గ్రౌండ్ గ్రౌండ్ చిన్న కింద ఉన్నది ప్లేసు అక్కడ ఆడుకోమం అంటే బాయ్స్ క్రికెట్ ఆడతారు గర్ల్స్ ఇట్లా కబడ్డీ ఖోఖో లేకపోతే ఐస్ వాటర్ అవుట్ అవుట్ ఇలాంటిగా చిన్న చిన్న పాత గేమ్లలన్ని తవ్వుకుంటా కింగ్స్ ఇక కొత్త కొత్త గేమ్స్ చెప్తరు ఇక ఫ్రెండ్స్ కూడా అవన్ని ఆడుకుంటా అట్ల టైం టైమ్ స్పేస్తా ఉంటాండి చిట్టీలు ఊ కూడా ఊరు పేరు సినిమా వస్తువు ఇక బాయ్స్ మేము కలిసి బాగా ఆడుకునే వాళ్ళ మండి ఒకప్పుడు
అవునండి అప్పట్లోచ్ చానా ఆడుకున్నట్టున్నారు మీరు కాలేజ్ మెమోరీస్ బాగున్నట్టున్నాయి
అవునండి ఇక అప్పుడు ముందే ఇప్పుడు ఏం లెవ్వండి క్లాసెస్ ఐతలే ఫ్రెండ్స్ వస్త లేరు ఏం లేగా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండచ్చేసరికి ఇల్లే ఎక్కువ అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇల్లే ఇంటికే పోవాల అనిపిస్తుంది కాలేజ్ కంటే ఎక్కువ
అవునండి ఇంట్లో ఉండి ఉండి హాస్టల్ కోస్తే ఇగ హాస్టల్లో ఉండబుద్ది అంతే కాదు వాతావరణం నచ్చదు
అదే అండి నేను దాదాపు ఒక రెండు నెలల వరకు ఇంట్లోనే ఉన్నాండి ఏప్రిల్ ట్వంటీకిి వెళ్తే జూన్ ట్వంటీ వచ్చిన ఇగ టూ మంత్స్ ఇంట్లనే అయిపోయింది ఊర్లోకి వెళ్ళడం అన్నయ వాళ్ళ పెళ్ళిలు ఇక రిలేటివ్స్ చూడ చనిపోయిండ్రు అట్లా అటు ఇటు ఊర్లకి వెలి ఇంట్లు ఉండడం అదే కువైయింది ఇక సండే వస్తే చర్చికి వెళ్తా
ఊ
వారమంత ఇంట్లోనే ఉంటాం సాటర్డే సండే చర్చికి వెళ్తాం ఎట్లా రోజులుగా అయిపోయేటి అండి తొందర తొందరగా అయిపోయినాయి ఇంట్ల ఈడ మాత్రం ఒక వన్ అవర్ గడవని ఇప్పుడు నైట్ అయితే అసలే అయితలేదండి ఎంత లేట్ అవుతుందో పిచ్చిలేస్తది బోర్ అయితది నిద్ర వట్
ఇది రేనీ సీజన్ కదండి నైట్ లేట్ ఉంటది మార్నింగ్ తొందరగా
ఊ అదే అండి ఇక ఇంటికాడ అంటే మంచిగా కూలర్ ఉంటది
ఆ ఇక్కడ ఉడక కూడా పోస్తుందండి చానా వర్షాలు పడట్లేదు మబ్బులు వస్తున్నాయి కానీ వర్షాలు పడట్లేదు ఈడ అంతటా పడుతుంది గానీ ఇక్కడ మాత్రం పడట్లేదు మేము ఉండే కాళ్ళ మాత్రం
అవునండి మీరు మంచోళ్లు కాదు కావచ్చు
కనీసం చిన్న చిన్న కూడా పడుత త లేదండి అసలు వర్షమే పడతలేదు
ఇప్పుడు మళ్ళా పొద్దంతా బాగా ఎండగొట్టి ఈవినింగ్ వానవడిన ప మొత్తం లోపల నుండి ఇట్లా వేడి దగడ వస్తదండి వాన పడ్డంతా ఫైవ్ మినిట్స్ చల్లగా ఉంటది ఇగ మళ్ళ వాన ఆగిపోయింది అనుకో అంత లోపలున్న వేడంతా బయటకి వస్తది
అదే అండి భూమిలో ఉన్న వేడి అంత ఓత్తది పడితే కంటిన్యూస్గా పడాలండి ఇక ఒ త్రీ డేస్ ఫోర్ డేస్ కంటిన్యూస్ గా పడితే మునిగిపోతది అనుకోండి ఊరు
అండి ఇక్కడ కూడా బాగా సరిగ్గా లేదు ఇక్కడ ఉండే మేము ఉండే ప్రదేశం కూడా ఒడ్లు చిన్న చిన్న వాగులు అన్నీ మా కాలేజీలో కూడా అండి ఫుల్ వాటర్ వస్తుంది బాగా నీళ్ళు వచ్చేస్తాయి
అవును బాగా వచ్చి గట్టిగా వర్షం కొడితే మా కాలేజ్ లో డవస్తాయండి మాకు ఫ్రెషర్స్ అప్పుడు కూడా ఆ మా ఫ్రెషర్స్ అప్పుడు కూడా కాం మోకాల వరకు వాటర్ వచ్చినాయండి ఫుల్ కష్టమైంది
మ్ అవునుగా అట్లుంటే డేంజరండి వానలు పడ్డప్పుడైతే జాగ్రత్తగా పోయి మరి జాగ్రత్తగా రండండి కాలేజీకి
అవునండి వానలు పడ్డప్పుడు సిటీస్ లో ఉండడం కష్టమే అండి
మ్మ్ అదే అండి
మ్మ్ ఇంకా మీకు ఏమంటే ఇష్టం అండి లైక్ రీడింగా డ్రాయింగా ప్లేయింగా ఆ మ్యూజక్
డ్రాయింగ్ ముందు నుండే ఎక్కువ ఇష్టం లేదు నాకు క్కు రీల్స్ ఇష్టమండి బాగా రీల్స్ చూస్తా
ఉమ్ ఇలాంటివి చూస్ సరండి రీల్స్ ఏ కాన్సెప్ట్ మీద
నాకు మొత్తం హెయిర్ గురించి బట్టలు గురించి వస్తాయండి చాలా వరకు అయితే మ్ ఫుడ్ కూడా వస్తదండి ఇక
ఫుడ్ అంటే బాగా ఇష్టమా
అప్పుడప్పుడు ఎళ్ళి తెచ్చుకుని అంత ఆకలి ఏం అవదండి ఇరవై రోజుల నుండి కేరళ గురించి వస్తాంది మునార్ కేరళ కేరళ
నాకైతే మొత్తం అరుణాచలం అరుణాచలం అరుణాచలం రీల్ ల్సె వస్తూ ఉంటాయండి అక్కడ
ఇప్పుడు మనకి ఏదన్న ఒక ప్లేస్ ఇష్టం ఉంటే కంటిన్యూ వస్తాయండి అవి
ఆ మన మనసులో ఏముంటే అవ్వె వస్తాయండి ఊకే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసిన
అదే అండి
మనం బాధపడితే బాధపడే రీల్స్ వా మనం హోమ్ ని మిస్ అయితే హోమ్ ని మిస్ అయ్యే రీల్స్ వత్తయ్
అదే అండి ఫ్యామిలీ కంటే మన ఎ మన ఉన్నారా అండి వినిపియట్లేదు వాయిస్
ఆ ఉన్నానండి ఉన్నాను మీ వాయిస్ వినిపియలేదు అందుకే ఆగేను
అవునా అండి
అవునండి
చేపండండి ఇంకా మరి ఇప్పుడు వాతావరణం ఎలా ఉందండి
బావుందండి చల్లగానే ఉంది కానీ వేడి వేడి అయితుందండి
అవునా అంతే అండి ఇగ అది చేసినాం గానీ ఇంకా వానలు కనబడ్తలేవ్ ఉష్ణోగ్రత వేడిగానే ఉంది అసలు వానలే కనబడతలేవ్ జూన్ ఎండింగ్ అంటే మెరుగు కూడా అంటే అందురు మెరుగు అంటారు
మిరుగు మిరుగు మిరుగు ఇంకా రాలేదు అనుకుంటాండి హలో
చెప్పండి
మిరుగు ఇంకా రాలేదు అవచ్చు
ఆహా అంటే మా సొంతూరు సైడు పదహారు తారీఖే అయిపోయింది మీరుగు అనన్నరు
ఏమో అయిపోయి ఉండొచ్చండి మరి నాక అంత తెలీదు
మ్మ్ అదే అండి అయిపోయింది ఎండింగ్
అవునండి మా స్టడీ కూడా అయిపోయినట్టే ఎండింగే అపోయింది అనుకోండిగ
అనుకోండి
ఏమి అవునండిం నిన్న వర్షం చిన్న పాటి వర్షం కూడా లేదండి చ లాస్ట్ ఇయర్ అయితే ఈస్ ఈ టైం కి ఫుల్ వర్షాలు
హాస్టల్ అవునండి నేను ఉన్న ప్లేస్లో లేదు గానీ మా సొంతూర్లో పడ్డదండి మంచిగా వానలు పడ్డాయి ఇప్పుడు రోజు ఈవినింగ్ మంచిగా చల్ల గాలి వస్తుందండి ఫోర్ నుండి సిక్స్ వరకి
అవునవును
అదేందో ఏమో అండి ఈ ఏ మంత్ అయినా ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ మధ్యలో మంచి మెమరీస్ ఇస్తంది నాకు ఈ డేట్స్ మంచిగా ఊర్ల ఊర్లి పోవడమయినా మా అన్నయ్య పెళ్ళి కూడా ఎయిటీన్త్కి అయింది నైన్టీన్త్ గ్యాప్ మళ్ళీ ట్వంటీకి పెళ్ళి య ఎంజాయ్ ట్వంటీ డేట్స్లలో మేమ్ బాగా టైం పాస్ ఎంజాయ్ చేత్తా నేనైతే
అవునండి ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళతో ఉన్నప్పుడు డేసే అసలకి తెలిదు
అవునండి పెళ్ళికి పోయినాంమండి ఫోర్ డేస్ అసలు ఎట్లా అయిపోయినయి తెలవదండి టూ హల్డీస్ టూ మ్యారేజెస్
ఆ లాస్ట్ ఇయర్ టెన్ డేస్ పోయినా అండి టెన్ ఫిఫ్టీన్ డేస్ బాద్ లో ఉండడి కనీసం నాకు అది వన్ వీక్ లాగా గూడా అనిపిలేదండి
ఇఅ అందరు ఉండేసరికి పనులు ఉంటాయి తినడం ఇవి ఇక అయిపోతయి తొందర తొందర మనకి డేస్
మ్ అవునండి సరే అండి నెక్స్ట్ కాల్లో కలుద్దాం
ఓకే అండి బాయ్
బాయ్